ఆ
హలో
హలో
బావున్నారా అండి
ఆ బాగున్నాం మేడం
ఇంకా ఏంటి సంగం
ఆ చెప్పండి
డిస్టర్బెన్స్ వస్తుంది కద సార్
ఆ మి వాయిస్ బాగా స్లో వస్తుంది ఎందుకో
అన్నా ఆ అలానే వస్తది ఇంకా షాపింగ్ అయిపోయిందా
హ అయింది
హో ఏం తీసుకున్నారు
ఆ ఆ
ఏం తీసుకున్నారు అంటున్నా
ఆ బనీన్ డ్రాయర్ అంతే
మ్ ఇంకా ఎక్కడ తీసుకున్నారు షాపింగ్ చాలా డిస్కౌంట్స్ నడు స్తున్నాయి కదా మన ఊర్ల హుమ్
ఇంక షాపింగ్ చేయాలి ఇంకా
అ అదే ఆఫర్ నడుస్తుంది కదా
అవునా
హుమ్ ఎక్కడతిస్కుంటారు షాపింగ్ ఎక్కడ తిస్తరు సార్
ఓ తిన్నరా మేడం
ఆ తిన్నాం మేము అంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి భోజనం
ఏమి స్పెషల్ ఇవాళ
చికెన్ బిర్యానీ
ఆ మీరు చేసారా
ఆ లేదు ఫంక్షన్ ఉండే అయితే అక్కడికి వెళ్ళి తినేసి వచ్చామ
ఓకే మీ ముస్లిం దాంట్లో మంచిగా బిర్యానీ చేస్తారట కదా
అంతా ఉట్టిగానే అదే సర్ తినగిందా
ఆ
మీరు కూడా ముస్లిమే అండి ముస్లిం దాంట్లో అంటున్నారు
ఆ కాదు బాగా మంది ఇట్లా అనుకుంటారు మీకు వస్తదా బిర్యానీ అని అడ్ చనా
అవునా
మీరు మటన్ బిర్యానీ బాగా చేస్తారా చికెన్ బిర్యానీ
చికెన్ బిర్యానీ ఇరగ తీస్తా
అరే ఒకసారి మటన్ బిర్ బిర్యానీ కూడా ట్రై చేయండి అది కూడా బంచిగా ఉండదు అట
బీఫా ఆ
ఆ పెద్దది డంక కళ్యాణి బిర్యానీ
ఆ అన్ని చేసేసుకున్నాం మీకు ఏదంటే ఇష్టం సర్
నాకు మటన్ బిర్యానీ ఇష్టం
అవునా అవును మటన్ బిర్యానీ నే
ఉమ్ మటన్ బిర్యానీ ఫ్రిష్ ఆ ఫ్రై దగ్గర ఉండాలి ఇంకా బోట్ టీ ఫ్రై
చీ బోటి తింటారా దాంట్లో దొడ్డి ఉంటది కదా సర్ పైపుల్ ఆ పైపులు ఉంటాయి కదా పొడు ఇప్పుడు పైప్లలో మొత్తం చిచ్చి ఉంటది
ఆ దిడ్డి మొత్తం సాఫ్ చేసి బోటి తింటే ఆ బోటి తింటే బాడీకి మంచిగా హెల్దీ అయ్
ఏమో కాని దాంట్లో దొడ్డికి ఉంటంది కదా సార్
ఆ దొడ్డికి తినమని చెప్ తలిమ తిన తినం దడికి బోట్ టీ అంటే దొడ్డిగా అది రాద్ బ్యాంక్ల
మీకు బయట నేచర్ ఏం ఇష్టం
బయటా
నేచర్ నేచర్
బయట నాకు బాగా లాంగ్ డ్రైవ్ పోవడం మంచిగా గాలి బండి మీద లాంగ్ పోవడం
హక్ చేసుకోని వెనుకా నుంచి
అట్లా ఏం లేదు నాకు నేను ఎక్కువ నేను భార్య పిల్లలతోనే బయటికి పోతా
అవునా గుడ్ బాయ్
ఆహా అందుకే అందరూ నన్ను మోసం చేత్తారు
ఊ గుడ్ బాయ్ గుడ్ బాయ్
ఆ
భార్య పిల్లలతోటి పోవాలి
హా ఇంక ఫ్రెండ్స్ ని కూడా బాగా ఎక్కువ లేరు నాకు కలవను నేను ఫ్రెండ్స్ ఏతో
ఇప్పుడు మీరు అంకుల్ అన్నంట
కాదు నేను యంగ్ బాయ్ని
ఎన్ని ఎయిటీనా
కాదు ఏ అంత కూడా ఉండది ఓన్లీ ఏ థర్టీ థర్టీ ఇయర్స్ అంతే
ఆ అంటే ముస్ల ఆ ఆడి
కా ఇప్పుడు ఏప్రిల్ అస్తే నాకు థర్టీ టూ పడుతాయి
అవునా ఎప్పు్రిలా హ మీ బడ్డే
ట్వెల్ ట్వంటీ ఫైవ్కు మీది మేడం
నాది కూడా సేమ్ ఏప్రిల్ ట్వంట ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ అయితే నాకు నైన్టీన్ వెళ్ళి ట్వంటీ పడతాయి
సిగ్గులేదా
కాడు
అవునా అంటే మీరు ఇంకా చిన్న పాపనే
ఆ వి
అయ్యో
టీనేజ్ పాపం
కానీ మీ వాయిస్తో అట్లా అనిపిస్తలేదు బాగా యంగ్ ఉన్నాము లేడీస్ లాగా అనిపిస్తాను
అ ఆ లేదు నాకు అంత లేదు చిన్న నైన్టిన్ ఇయర్స్
కాదువ్ మీ వాయిస్ అట్లా అంతా లేదు బాగా పెద్దవిడ మాట్లాడుతుద
ఆ
అట్లా అనిపిస్తంది చిన్న పిల్లల వయసు వేరే ఉంటది
అదే నైన్టీన్ ఎల్లి టోన్ టి పడతాయి
ఇది ఇ ఇది మీరు యాక్టింగ్ చేతంరు ఇప్పుడు ఇట్లా మాట్లాడి
అవునా ఇది మొత్తం అంకల్ వాయిస్ క్క అస్తుంది
ఏంటిది
అంకుల్ వాయస్ లెక్క అస్తుంది
ఆ నేను అంకుల్ లే కదా
అవునా
ఆ
ఇంకా ఆ
ఇంకా మీకేమి ఇష్టం మేడం
నా ఇష్టాలు మీరేమినగలుగుతారు చెప్పండి ఇప్పుడు అంత టైం లేదు సార్ నా ఇష్టాలు చాలా ఉన్నాయి
ఇంకా చెప్పండి నా దగ్గర టైం బాగున్నది
ఇల్లు నాది ఏం లేదు ఒక్క
సరే మేడమ్ ఉండే వేరే చెప్పండి ఇంకా
ఒక మంచి ఇల్లు మంచి భర్త కావాలి అని కోరుకుంటున్న మంచి భర్త తోటి మ్యారేజ్ కావాలి
మీరు మంచిగా ఉంటే మీకు మంచి భర్త దొరుకుతారు
నినంథ్
హు మనకు మనం మంచి ఉంటే మం టోండర్‌పటేరా
మంచి ఇల్లు కావాలి గు దు పంది కొక్కుల గుడిసెలల పోవ దు
అది మనం మంచిగా కోరుకోవాలి నమోజ్ చదవాలి అన్నీ ఉంటేనే అన్నీ దొరుకుతయి
పని చేస్తలేరు ఆ తిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ తెస్తరు
హ్మ్ అయినా ఈ జనరేషన్లో అమ్మాయికి బాగా ఎవ్వరు ఉండరు తెలుసా
హ్మ్ ఏమో నా డ్రీమ్ అయితే ఇల్లు మంచి ఇల్లు కావాలి
హ్మ్ మంచిగా చెయ్యండి మరి మంచి ఒక మంచిగా చూసుకొని అబ్బాయిచ్చి పెళ్లి చేస్కోండి.
హ్మ్ ఇప్పుడు పెళ్లికల వచ్చింది లే హ్మ్ పెళ్లి కల వస్తుంది
హ్మ్
పెళ్లికల ఆచ్చింది
కలన కలలస్తున్నాయా పెళ్లిలి
పెళ్లి కల ఫేస్ మీద వస్తాది సర్ అది
అవునా న అది ఎట్ల వస్తది
ఆ పెద్దవాళ్ళు చెప్తారు కదా పెళ్లి కల వచ్చిం
హయా హా
అ
కొంతమందికి ఏజ్ బారయినా అత్తలేదు పెళ్లి కలలు మీకు అపుడే అచ్చింద
హ్మ్ అంటే చిన్న వయసులోనే చేసుకోవాలని కోరిక ఇప్పుడు నాకు పుట్టబోయే పిల్లలుకి, నాకు, మేము ఒక తల్లి బిడ్డ కాకుండా, ఇద్దరు సిస్టర్సా అనేటట్టు బయటిక్ వెళ్తే హాలో
ఆ ఆ చెప్పండ్
బయటికి ఏళ్తే ఇప్పుడు తల్లి బిడ్డ కాకుండా మీరిద్దరు సిస్టర్సా అనే టట్టు చిన్న వయసులో మ్యారేజ్ చేసుకుంటే చిన్నతనంలోనే పిల్లలు పుడతారు వాళ్ళిద్దరు మదర్ మదర్ డాటర్ లాగా లేకుండా ఇద్దరు సిస్ స్ట్రెష్ లాగా కనిపిస్తారు కదా అందుకని.
ఆ ఆ ఆ ఆ ఏ హాస్టల్ అది ఏం లేదు వాళ్ళు మెయింటైన్ చెస్తే బాగా
చేస్
ఆహా అది ఎట్లా మెయింటైన్ చేస్తారంటే, ఆళ్ళు పిల్లలు అయిన తర్వాత ఎక్సాసైజ్ చేస్తారు. బాగా తిం విన్నరు పొద్దుగల తొందర్ లేవాలి మేడం అట్లా లేతేనే
వాఃమో తొందరగా మ్యారేజ్ కావాలి. మళ్ళా థర్టీ థర్టీ ఫైవ్ వరకు ఇంట్లోనే ఉంటే, మళ్ళా పిల్లల్ని ఎప్పుడు కన్నాలి. కొంత మంది ఉన్నారు తర్ట్ టీ థర్టీ టూ థర్టీ త్రీ వరకు ఇంట్లోనే ఉన్నారు పిల్ల ఆడపిల్లలు
ప్చ్ ఆ మేడం మనకు మీది మీరు చూసుకుంటే అయిపోతాదా
అదే తొందరగా ఆ మీరు అంటున్నారు కదా అప్పుడే పెళ్లి కల వచ్చిందని
నేను ఎప్పుడు అన్నా మీరే అన్నారు కదా. మా నాన్నమ్మ అంటావునదా ఏంటి పెళ్లి కల పెళ్ళి ఏం లేదు ఒక్క రోజైతే పెళ్ళి అయితది తెలుసా
అదే తొందర చేసుకుంటే మంచిదని
తొందర చేయద్దు మెల్లగాన
తొందరగ చేసుకుంటే తొందరగ పిల్లలు పుడతారు మేము తల్లి బిడ్డ కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా అక్క చెల్లెల్ లాగా కనిపిస్
అది ఎప్పుడు కనిపిత్తరు తెలుసా మనం తొందరగా ఫస్ పొద్దుగా లేవి ఎక్సర్సైజ్ చేసి బాడీని మెయింటైన్ చేస్తే అవుతారు పడుకుంట అంటే పొద్దుగాళ్ళ ఎనిమిదిల పడుకుంటే కార్ అట్లా లావు
హ్మ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మరి పొద్దున లేవరు కదా
మైగ్రీన్ అని అట్టి గాచెప్తారు మైగ్రీన్ ఎవరికి ఉండదు అది మనం మ అట్ల చేస్తూ ఉంటది ఉండది మేడం మైగ్రీన్
హ్మ్
మైగ్రీన్ మైగ్రీన్ ని పెట్టి అట్టిగా నటిస్తరు కొంతమంది
అవును అది భరించే వాళ్ళకి తెలుస్ సరి బాద నొప్పి భరించని వాళ్ల కి ఏం తెలీదు ఎవరైతే భరిస్తారో వాళ్ళకి ఆ నొప్పి తెలుస్తదండి
హా
హ్మ్ ఇంకా
హలో
ఆ చెప్పండి ఇంకా
ఆ చెప్ప
ఇక చెప్పండి సార్ మీకు ఏమి ఏమి మీకు ఎవరంటే ఇష్ సిస్టమ్ సర్
అంటే నాకు అర్దం కాలే
మీ ఇంట్లో ఎవరంటే ఇష్టం భార్య అనా
తిన దాంట్లా దేంట్లా
ఆహా భార్యలో మీకు ఏమి ఇష్టం
భార్య ల న
భార్యలో మీకేమిష్టం
అది నా పర్సనల్ మీకు చెప్పలేం కదా మేడం అది భార్యకే చెప్తాను
అవునా ఆహా ఇలా ఇష్టమనేది ఒక టంట గద సర్
ఆ ఉంటది కానీ అది నా భార్యతోనే చెప్తాం
ఆ ఇష్టమని ఒకటి ఉ
హా ఉంటది నా బా ఫ్రీగా నాతో మంచిగా మాట్లాడాలి ఎప్పుడు తిట్టద్దు అని నా భార్య పొద్దుగాలలి లేచి నన్ను లేపు
ఇప్పిస్తాన్లే మళ్లీ చేస్తాను కాల్ బ్యాక్ చేస్తాను బాయ్